హలో
బాగున్నారా అండి
బాగున్నాం మేడం
కనిలేండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
బోచేసారా అండి
ఆ బోచేసంమండి
ఏం చేస్తుంటారండి చదువుకుంటుంటారా
అవుండి
ఏం చదువుకుంటున్నారండి
ఇంటర్ అండి
ఇంటరా ఏ గ్రూప్ అండి
ఎంపీసీ అండి
ఎంపీసీ ఉహు ఈ ఈయరేనాండి
ఆ అవునండి
టెన్త్ ఇప్పుడే టెన్త్ అయిపోయి ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయ్యారా అండి
ఆ అవుండి
చెప్పండి ఏంటి విశేషాలు
చెప్పండి మీరే చెప్పాలండి
వాతావరణం వర్షాలు పడుతున్నాయండి మీ దగ్గర
తక్కువ అండి తక్కువ పడతాయండి
తక్కువ పడుతున్నాయా ఎండలు ఉన్నాయా అండి
ఆ ఎ ఎండలు ఫుల్ ఉన్నాయీ అండి
ఉ ఉహు డిసైడ్ ఏదండి ఫుడ్ ఫేమస్
మా సైడ్ ఆ అండి
ఉమ్
అంటే ఫుడ్స్ లోన అండి ఫుడ్ లేకుంటే ఏమండి
ఫుడ్డు ఫుడ్డు ఫుడ్డు ఏం ఫేమస్ అండి మీ సైడ్
ఉగ్గాని బజ్జి అండి
ఉగ్గాని బజ్జి ఆ తెలుసు తెలుసు అండి
మీ మీతుకండి
మా సైడు రాగి సంగటి ఫేమస్ అండి సంగటి చికెన్ పది చరువ ఉంట క అంట అవి బాగా ఫేమస్
ఒకే
పండుగలు చేసుకుంటారా అండి
కావ ఏమండి
ఫెస్టివల్స్ అండి ఫెస్టివల్స్
ఆ చేసున్నామ అండి చేసుకుంటామండి
చేసుకుంటారా ఏ ఏ పండుగలు చేసుకుంటారండి
సంక్రాంతి దసరా ఉగాది
బాగా జరుపుతారా అండి సంక్రాంతి మీ సైడు
ఆ బాగా జరుపుతార్ అండి
మా సైడ్ కూడా మేము బాగా జరుపుకుంటాం అండి మా కాలేజీలో కూడా మేము జరుపుకునేట వాళ్ళం ఒక ఫైవ్ డేస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేవి ముగ్గులు వేసేటివి చాలా బాగా జరుపుకునే వాళ్ళం అండి
మీ మీ మీరు కాని ఏ పండుగలు జరుపుకుంటారండి
మేము కూడా అండి సంక్రాంతి ఉగాది దసరా దీపావళి ఆ థర్టీ ఫస్ట్ ఇలా కొన్ని కొన్ని జరుపుకుంటామ అండి మాకు పెద్ద పండుగ దసరా పడుగండి దసరాకి మేము పెద్దలకి బట్టలు ఎక్కించి మంచిగా వాళ్ళకి భోజనాలు అన్నీ పెట్టి మేము తింటామ అండి గుడికెళ్ళొచ్చి తింటాం మా ఊర్లో బాగా అమ్మవారిని కూర్చోబెట్టి తొమ్మిది రోజులు బాగా చేస్తారండి
మా ఊర్లోగా కూర్చోపెడతారండి
తొమ్మిది రోజులు కూర్చోబెడతారా అండి అ మీకు టెన్త్ లో మార్క్స్ ఎన్నండి
ఫైవ్ ఫాటి సిక్స్ అండి
ఓ టాపరా అండి మీరే స్కూల్ కి
లేదండి ఇంకా మా స్కూల్ టావర్ వచ్చేసి ఫైవ్ సెవెన్ సిక్స్ అండి
ఓహోహో అంతేనా అండి ఫైవ్ సెవెంటీ సిక్స్ లాస్ట్
అవునండి
సిక్స్ హండ్రెడ్ ఎవరికి రాలేదా అండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ క అలా ఎవరికి రాలేదా
రాలలేదండి మీరేం చేస్తున్నండి
కాళీ అండి ఏం లేదు ఇంట్లోనే ఉంటాండి చదువుకున్నా అండి డిగ్రీ డిప్లొమా కంప్లీట్ అయిపోయింది బీటెక్ చదువుకుందాం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోలేదండి చదువుకోవాలి నాలుగు వందల ఎనభై ఏడు అండి మీకన్నా తక్కువేండి
ఆ
బీటెక్ చదువుకోవాలండి ఇంకా
అవునండి
ఉ
చెప్పనండి ఏమన్నా
మీ సైడు ఫాల్ పావి అవంటారుగాదండి పంటలేస్తారా అండి బాగా పంటలు
ఆ ఎస్తారండి
ఏ పంటలు ఎక్కువండి మీ సైడ్ వేసేది
పత్తి మిరప
పత్తి మేరప కాటన్
ఆ కాటన్ చిల్లి
ఉహు
అవునండి మీత్తిప్పండి
సేమ్ అండి మా సైడు ఎస్తారండి అవి ఆ వేరుశనగలు అంటారుగా అవి
అవునండి
మనం పప్పు చేసుకుంటాంగా అండి అది ఆ బుడ్డలిత్తనాలు అని వేరుశనలు అవి పత్తి మిరప మిరప తక్కువ అండి పత్తి ఎస్తారు వేసుకునే వాళ్ళు వరి ఎసుకుంటారు ఇంకా తోటలేస్తారండి మామిడి తోటలు దానిమ్మ తోటలు ఇంకా అయితే ఆ కొంతమంది పూలు ఎసుకుంటారండి బంతి పూలు కనకాంబరాలు అలా ఎసుకుంటారండి
మీతో చాలా ఐటమ్ దండిగా ఎసున్నారండి
ఏమైటమ్స్ అండి ఆ పొ పొలాల అండి ఉమ్ మాది పల్లెటూరు అండి అందుకే ఎస
అవునా అ
మీ ఊర్లో పెద్ద పండగ ఏదండి మీకు
మా ఊర్లో పెద్ద పండగ అండి మాకైతే సంక్రాంత్రి అండి
సంక్రాంత్రా అండి
అవునండి
ముగ్గులేస్తారా అండి మీ ఇంట్లో వాళ్ళు
ఎస్తారండి ఎస్తారండి త్రీ డే త్రీ డేస్ నించి ఫుళ్లు పండగుంటాదండి ఇంట్లో
ఆహా వినాయక చవితి జరుపుకోరా అండి మీరు
ఆ జరుపుకుంటారండి
బాగా జరుపుకుంటారా
తిదే మీది మీ సైడ్ ఎన్ని రోజులు అండి వినాయకప
త్రీ డేస్ అండి త్రీ డేసు త్రీ డేస్ అంటే టూ డేస్ కూర్చోబెడతారు థర్డ్ డే నిమజ్జనం అను కుంటాండి
మాక్ మా సైడు ఫైవ్ డేస్ అండి
ఉహుమ్ ఫైవ్ డేస్ కూర్చోబెడతారా మీ సైడ్
ఫో ఫోర్ డేస్ కూర్చోబెడతారు
ఫిఫ్త్ డే నిమజ్జనం చేస్తారా ఆహా భోజనాలు పెడతారా అండి ప్రసాదాలు ఇస్తారా మీకు కూడా
ఆ పెడతారండి రోజు పొద్దున్నే ప్రసాదం ఇస్తారు సాయంత్రం ఏమన్నా స్నాక్స్
ఓ అక్కడే అన్ని ఇస్తారా అండి సాయంత్రం కూడా ఇస్తారా
ఇస్తారండి
ఆహా భోజనాలు నిమజ్జనం రోజు పెడతారా అండి హుమ్
అట్లే నైట్ డ్యాన్స్ చేస్తారండి అట్లే విగ్రహం కాడ
మీరేస్తారా అండి డాన్స్
ఆ అవునండి
బా జరుపుకుంటారా అండి అలా అయితే వినాయక చవితి ఊమ్ మా సైడ్ ఆ ఫెస్టివల్ కొంచెం తక్కువ చేస్తారండి మేము ఉన్న ఊర్లో పల్లెటూరు కాబట్టి ఎక్కువ కూర్చోబెట్టారండి ఓన్లీ ఒక ఒక గుడిలో కూర్చోబెడతారు అంతే అండి
ఆ అవును మీ ఊరుసూ మీ ఊరుసు మీ సైడు మీ సైడు ఏ ఫెస్టివల్ పెద్దదండి మీ ఊర్లో
మాకు మా ఊర్లో దసరా అండి
దసరా అండి
దసరా పెద్దది మాకు దసరా పండుగా పెద్దదండి బా చేస్తారు
అవున్
మీరు ఇట్లా పండుగలకి పెద్దలకి బట్టలు అట్లా ఎక్కయడం ఏం లేదా అండి
ఆ ఎకిస్తారండి
ఎక్కిస్తారా ఏ పండక్కి ఎక్కిస్తారండి
సంక్రాత్రి కండి
సంక్రాంతికి ఎక్కిస్తారా అందుకే మీకు పెద్ద పండుగ సంక్రాంత్రి అండి
ఆ అవునండి
అ అంటే మీరు ఆ రోజు నాన్ వెజ్ చేస్తారా వెజ్ చేస్తారా అండి
వెజ్ అండి
వెజ్జేనా ఆహహా మీరు బ్రాహ్మిన్స్ ఆ అండి
ఆ కాదండి
ఆ ఓహో తెలుగు వాళ్లేనా ఉహు
మీరండి
మేం తెలుగు వాళ్లమేనండి.
చెప్పాలండి ఏం విశేషాలు?
చెప్పాలండి ఎంతమంది అండి మీరు సిబ్లింగ్స్?
ఏమండి
మీ సిబ్లింగ్స్ ఎంతమందండి?
మేము ఫైవ్ మెంబర్స్ అండి
ఫైవ్ మెంబర్సా
అవునండి
ఎవరెవరు ఉండి
నేను, మా ఫాదర్, మదర్
అంటే సిబ్లింగ్స్ అంటే మీకు పుట్టిన వాళ్ళండి మీకు అక్కలు, తమ్ములా అలాండి మీ పేరెంట్స్ కాదు.
ఆ త్రీ మెంబర్స్ అండి.
త్రీ మెంబర్
ఇష్టదారు నారి
ఉహు మీకన్నా పెద్దవాళ్ళా అండి?
ఆ అవునండి.
మీరే చిన్నవాళ్ళ అలా అయితే
ఆహా అవున
మీ కాలేజీకి అమౌంట్ ఏమన్నా స్కాలర్షిప్ అలా ఏమన్నా పడుతదా అండి?
పడుతుందండి అదొక ఎగ్జామ్ ఉంటది దాంట్లో క్వాలిఫై అయితే స్కాలర్షిప్ పడతానండి
స్క ఆహాహా మాకి మే మా కూడా పడుద్ అన్నారండి బట్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మేము సెకండ్ ఇయర్కి చేంజ్ అయిపోయేలోపు సో పడలేదండి ఇంకా వెయిట్ చేస్తున్నా
ఆ అండి
పడే వాళ్ళకి పడతయిలేండి కొంతమంది స్కాలర్షిప్ కూడా పడతాయి మనీ
ఆ పడతయండి గవర్నమెంట్ కాలేజీ పడతవండి
ప్రైవేట్ కి పడవా అండి? కొన్నిటికి ప్రైవేట్ కాలేజీలు కూడా పడతాయిగా అండి.
అదే ఆ ఎగ్జామ్స్ రాస్తే క్వాలిఫై అయితేనే పడతాయండి
ఉహు ఆ సరేలేండి
చొప్పండి